ఆంటీ
ఆ చెప్పురా ఎవరు ఎక్కడ్నించీ
ఎక్కడి నుంచి అండి వేరే కాడ నుంచి ఏం చేస్తున్నావు
ఏం చెయలేదురా ఇప్పుడే అన్నమ్ తిన్నా టీవీ చూద్దామని పెట్టుకున్నా
ఆ
అట్లా కూర్చున్న పానం సుస్తుగా ఉందిరా ఈ మందులు వల్ల బజార్ పోయి వచ్చిన
హ
ఆ పోయి వచ్చిన కానీ చూస్తుూగా ఉంది పండుకోవటమే ఎనిమిద అయితే పండుకోవాలి ఇలా
ఆహా
ఈ మెడిన్స్ వాళు నొప్పులు వస్తే ఏమి రాస్తారా మెడయాల నొస్తే గిరకలు కాడ మెడయలు అంటారుగా మనం పా పదము అడుగు
అద దానికి ఏంట ఉంటుది చా హలో
పాలిన్ కాకుండా రుద్దేది ఉంటదా
మ్మా వుద్ద అది ఆయింట్మెంట్ వాళ్లని అడగాలి మెడికల్ షాప్లా వాళ్ళని అడుగుతే ఇస్తారేమో అంటీ తెలియదు నాకైతే మా అమ్మ కూడా అట్లనే ఉండే అవి ఏమంటారు దాన్ని ఎక్కువ గుర్రంమూతులు అంటారంట
ఆ అదే మెడింసోళ నొప్పులు అంటాం మేము చాలా మంది ఏమో గుర్రంమూతులు అంటారు
ఆ మా సైడు మాయగ అట్లాద ఇట్లా అంటారు మీ సైడే అ అంటారు ఏమ దాని గుర్రంమూతులు అంటారు ఆ మరి మా అమ్మ కూడా ఏం పెట్టిందో తెలియదు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బాధపడ్డది దాని గురించి
అబ్బా నడుస్తుంటే చెప్పులు వేసుకుంటేనే నడవ వస్తుది లేకపోతే నడవరాదురా గిరక్కలు ఇంత తంతలావు వస్తాయి
అవునంట నొప్పి లే వేస్తదంట అది ఏమంటారు ఇట్లా పొడిచినట్టటు సంట
అవును
ఆహ నాకు తెలిదు మా అమ్మ అనేది బాధపడేది హాస్పిటల్ అదేమంటారు మెడికల్ షాప్ లో అడిగుతే ఇస్తారు పోవచ్చు కానీ
అంటే అడుగుదు ఏమి ఇయ్యాల రేపు డాక్టర్ కాగితం ఉండాలని
ఆ డాక్టర్ వగరి పోయి డాక్ కుటర్ దగ్గర పోయి ఇట్లా వస్తుంది అంటేనే ఆయన ఇంటి పం రాస్తేనే తెచ్చుకోవాల అన్నట్టు
దానికి కూడా పీజీలు కట్టాలి పోవాలా లైన్లు గంటల కొద్ద్దీ కూర్చు సవాళ్ళ ఈ ఆడస వాళ్ళు చిన్న దానికి పెద్ద దానికి అంటికి
అంతే అంటే మరి అది చిన్నన్నదయినా మ ఆ ఫీజు కట్టాలి మూడు వందల ఫీజు కట్ట అనే ఆ కాగితం రాసిస్తాడు అప్పుడు పోయి ఆ యాభై రూపాయలు అయింట్మెంట్ తెచ్చుకోవాలి
మరి అదే చూడుంగ మూడు వందల ఎడా యాభై రూపాయల ఆయల్మెంట్ ఎడా
ఆ
ఏం చేయాల అర్థమయితలేదు
ఏం చేస్తున్నావా ఆంటీ
ఇం ఏం చేలేదు
పుదీనా ప పుదీనా పచ్చడి ఎట్లా చేసినావా అంటి అది కొంచం కొంచెం పుదీనా స్మెల్ లాగా వచ్చింది నాకు కాకపోతే బాగుంది గాని
ఆ మా ఇంట్లోనే రెండు తొట్లలా పెట్టుకోనిండ పూదీనా
హ
రెండు తొట్లలోది ఒక తొట్లో పోసిన నూనె కాగా నచ్చి నూనె వసిన కడిగిన పూదిన కడిగి నీళ్ళ కసిి కడిగి ఆ నీళ్ళీ పిండి కామని వసిన చిట్టపట చిట్టపట అంటుంటే మూత పెట్టి అదింగ మంచించి కొట్టిగా వాడినాక తీసి పక్క పెట్టిక అందులోనే మల్ల పచ్చిమిరకాయలు కావులు ఇచ్చి గోలినాక మల్ా అందులోని టమాటాలు ఒకరు ఉప్పు పసుపు వేసిన
ఆహ
ఇ నను ల్లి ఎల్లిపాయలు ఒక్కరు చింతపండు పులుపు జాలకపోతే అట్లని కొద్దిగా రెండు మూడు చింత రెక్కలు సివన్ మిక్సీ పట్టినారా రోట్ లో కూడా నూర్ల మిక్సీలోనే వేసిన
సా మ అదేలే
కానీ ఇది పూదీనా కదా పూదీనా కాబట్టి చింతకాయ తొక్కేయకూడదు చింతపండే వేసుకోవాలి
ఆహా
అదేమో అర్సం టమాటాలు పచ్చిమిర్చి అయితేనే పులుపు జాలకపోతే చింతకా తొకు కేసుకుంటాం చింతకాయ పచ్చడం అంటాం దాన్ని
ఆ
ఆ దీన్ని పుదీనా పచ్చడు కాబట్టి పుదీనా వేసినాం కాబట్టి కొంచెం రెండు మూడు రెక్కల అంతా వయ్యాల
ఆాహా
ఊ ఎట్టుండ్రు మీ ఊర్ల ఓళ్ళు మీ ఒళ్ళు అందరు ఎటుండ్రు ఏం సంగతి రా
ఏమో ఆంటీ అమ్మకైతే ఫోన్ కలవట్లేదు
ఊ
ఇంకా ఫోన్ లో బ్యాలెన్స్ లేనట్టుంది ఏపిస్తా లేనట్టుంది ఫోన్ ల బ్యాలెన్స్ లేదు కలుస్తలేదు మా అట్లాలేస షాన్ రోలు అవుతుంది వేరేటామాకు చేస్తేనేమో వేరే టైమ లేదంటా ఆమెకు కడుపు నొప్పి లేస్ నను వాళ్ళ అమ్మ ల ఇంటికి పోయిందంట
అయ్యో
ఆ మాట్లాడదామని వేరటామకు చేస్తె ఆమ లేరన్నది హాస్పటల పోయినప్పుడు చేేష్ణ
ఆహా
ఆహ్హ్ మార్కాయ పచ్చడి పెడతాని పెట్టినవ ఆంటీ
ఎక్కడ రేపయితే పెట్టొచ్చు రేపు బేసారం కదా ఏడన్నా దొరుకుతాయేమో కాయలు గాని ఈ రోజు బుధవారం దొరకవు రా తారుగూడ అసలు
రేపయితే ఎవరన్నా ఒక్కరార దెస్ అసలు అది అయినా ఇంక అన్ని పండ్లే వస్తాయి అనుకుంటా ఇప్పుడు ఇంక కొని కూడా వేస్
సీజన్ అయిపోయినట్టుంది కదా ఆంటీ చాలా అంటే దొరుకుతాలే కాగానీ సీజన్ అయి
సేసన్ అయిపోయింది అది ఇంక రెండు నెలలు మూడు నెలు పోతే ఏడ ఇండ్లల కాయలోళ్ళు అమ్మదేసరనమాట బయట ఆ ఇండ్లల చెట్లు ఉంటాయిగా అట్టటోళ్లు అమ్ మ తెచ్చినప్పుడు వందకు మూడు నాలుగు అట్ట ఇస్తారు అప్పుడు తెచ్చుకొని పెట్టుకోవాలి ఇం ఇంగ ఈ సంవసరం ఇక నాకు పచ్చడి పోయింది ఆ పదిగాయలు పదిగాయలు అనుకుంటా పదిగాయలు తెచ్చి పెట్టాలి పెట్టాలన్న పదిగాయలు పోయింది ఇరవై కాయలడి కూడా కూడా పోయింది మరే రాన్ అదే ఇంకెవరు అంటారు చూడు ఎంత చెట్టుకు అంతకాలని ఇంగ్ అట్ అట్లా వచ్చేసింది ఎవార మింగా ఆ మా చుట్టాలోళ్ళు మొన్న బుధవారం రోజు ఇయాళ బుధవారం అయితే మొన్న బుధవారం రోజు ఒక ముసలామ చనిపోయింది ఆమె కర్మ పోయింండ్రు మా మొ గోళ్ళు అందరు నూ నల్గొండోళ్ళు పోత్ తె నాలుగు కిలోలు మూడు కిలోలు బట్టే రైస్ బ్యాగులు ఇచ్చిన్రా అయి ఆటు బాక్స్ హలో
ఆహా
ఆ రోజు నేను పోవాలనుకుంటు బ అమ్మిరియాలగూడ మాయ మళ్ళీ ఆడమ్మ మరిదొల్లిల్లుంది మా మరిది కూతురు కడిగిపోకపోతే ఆపిల్ల గులుగుతది ఎందుకు వచ్చిందిలే ఆధార్ కార్డు ఉన్నా కూడా పోవాల అనిపిలే నాకు అయి ఉస్మా ఈలు పోతుంటే పోదును
ఆ
ఈ మొగోళ్లు మొగోళ్ళు పోయిండ్రాంటా ఇందాక నాకు మా పెద్ద బిడ్డ కోసం అక్క ఫోన్ చేసి చెప్తుంది మూడు కిలోల రైస్ అన్నం పడదమ్మా పెద్దగా ఉంది ఆటు బాక్సులు ఓటర్లలో ఇచ్చినట్టు ఇచ్చిండ్రు అని చెప్తుంది
ఆహా గిప్ట్ లు గంతపెద్దయ్ ఇచ్చిరా
ఆ బాగున్నోళ్ళు రా వాళ్ళు కోట్లల్లో ఉన్నోళ్ళు
అవునా గందుక్
ఆ నాకిప్పుడు ఇంట్లో ఉండయి చూడు బియ్యం రమ్ములు
ఆ
నాది ఒకటి కూడా మా చుట్టాలు సూర్యాపేటోళ్ళు ఇచ్చింది ఒకటేమో నేను కొనుక్కున్నది ఆ ముప్పై కేజీలు బియ్యం పడుతున్నయి మరి
ఊహు
అంత ఇచ్చినండి ఏయ్యి పదిహేను వందలు లేని ఇస్తారా అంత
ఆ ఉంటది అంటీ స్టీల్ది కదా
ఆ
ఉంటది అంతే ఉంటది
ఆ ఇడ్లీలు గ ఇట్లా పెట్టుకునే దానికి మూడు కేజీల అన్నం పెట్టేది ఇచ్చినమ్మ అని చెప్తుంది
ఆ ఇక ఏమంటారు ఏదైనా ఫంక్షన్లు దావతలు అయినా పెట్టుకోనేనికి వస్తది లేముంది
ఆ మాకు అందు రేపు పుష్పలంకరణ అయినా బాక్ష పెళ్లిళ్లకు పోయినా సార్లల్లో బా జాకెట్ ముక్క పస్ పు కుంకుమ రెండు అరిచలు ఒక అరటి పండు ఒక లడ్డు ఒక విడి ముద్ద ఎన్ని అన్నీ కలిసి ఇన్నేస్తారు నాక వచ్చిన గిఫ్ట్లన్నలో అన్ని ప ఇది జాకెట్లు కూడా గుడుసుకున్నాయో ఉండయి ఏదో ఒకటార దేవుడికి ఉంచుకుంటా అడ పేపర్ కింద పేపర్ పైన వేస్తా అనమాట దేవుడి పటాలు పెట్టి పేపర్ పైన పరుస్తానమాట అట్లా బారానికి ఒకసారి అదేమ్మ పులుతుంటాం మళ్ళా అదే ఏస్తా
ఆ
అట్లా కాబట్టి జాకెట్ ముక్కలు ఇంకా కూడా ఉన్నాయి ఇంకా నాలుగైదు ముక్కలు ఉన్నాయి అట్లా ఇచ్చినవియే ఫంక్షన్లకి ఇచ్చినయే ఉ
ఆ
వెంకటేశ్వర స్వామిది ఏందది
గుడికి పోవాల వసవ నువు
ఎం
గుడికి పోదాము వసవా కాడస పోయి కానీ తవా ఇప్పుడు పానగాలులా ఉంటది సోమేశ్వర ఆలయం అని పాన్గల్లిలో ఉంటద అంట
ఆ అవునవును చాలా మంది అంటుంటే విన్నారు అప్పుడెప్పుడో పోయిన
అయితే మేము ఆ మేము ఒక పొద్దున్నప్పుడు పోయినామంటే శివరాత్రికి ఒక ఉపవాసం ఉంట కదా పోదాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం అని చెప్పేసి పోయిం కాని మళ్ళా మళ్ళీ వచ్చినాం అంటే చాలా మందు మందిని చూసేసి మళ్ళ వచ్చినాం మేము
అయ్యా ఆహ్
ఉపవాసం ఉంటేని మళ్ళ ఇడ చిన్నోడాయే ఎండలు ఫుల్లు ఎండ కొడుతుప్పుడు ఆ దేనికోగాని ఇంకా మన ఉ ఉంటి ఆగంమాగం అవుతుంది అనుకోని వచ్చేసిన గాని నిజంగా చూడాలనుకు కాని ఇంకా దేవుడు మనల్ని ఎన్ వెనకకు మళ్ళీ మళ్ళా కొట్టిండు
ఇంకోసారి పోగర్లేరా ఏముంది
ఖాళీగా ఉన్నప్పుడు పోయి రావాలంటే ఒకసారి అదే ఉంది నాకు మనసుల
గడేరం కాడి పోయీ ఆటో తీసుకొని ఆడి నుంచి ఇంకొక ఆటో తీసుకొని పోవచ్చు
ఆ అప్పుడు పోయినప్పుడు వెనక వాళ్ళ వచ్చినా నాకు ఇంకా ఎందుకో ట్నో అనిపించింది పోవాలని ఉంది గాని ఎందుకోమలిగా అపత్తా ఉన్న దేవుడు రప్పించు కూడా లేనట్టుడా ఆంటీ
అదే పోదా పోదాలేరా కొంచం మంగణి వంగచ్చ దే పోదారులేరా పోదారులేరా అది ఎంత దూరం ఉంది పనులు చేసుకొని పోతే అయిపైయా మరి
అంతే ఆంటీ
మరే పోదారులే అది విగ్రహం కూడా లోపల ఎన్నో చిన్నగా ఉంటది.
ఆహా నువ్వు పోయినావా
ఆ మేము బోయినాం రా చ్చ ఎన్నో సార్లు పోయినాము.
ఆహా నేను ఎప్పుడు చూడలేదు. అది నాకు తెలువదు. కకా పోతే పానగాళ్ళు అని నేను ఏదో యు యూట్యూబ్లో చూస్తున్నా చూస్తుంటే నల్గొండ పానగళ్ళు అని వోచ్చింది. ఆ మనకు దగ్గరనే గాద ఆ దగ్గరనే కా కదా నేను నాకు తెలిసి ఇది ఎప్పుడు నేను చూ వినలేదు కూడ అని ఈయనని అడుగుతే ఆ గీన్నే మనకెందుకు తెలువదు. నాకు తెలుసుగాని నేను ఎక్కువ పోలేదు. ఆ ఆయన ఎప్పుడో పోయిందంట నాకు చెప్పింది. కానీ నేను మర్చిపోయినా
అదే అదే
ఏక్కడో పోయింది. అంటగా నేను ఈయనకు చూపించి గీది ఎక్కడ చెప్పవా అనంటే గీన్నే న దగ్గరనే మనకు అని అన్నాడు
అవును. ఇక్కడోళ్ళు కూడా పోతనే ఉంటారమ్మా శివరాత్రికి గిట్లా
వామ్మో శివరాత్రికి ఎంత మంది ఆంటీ చాలా మంది
వోస్తారు లైన్ల్ల లైన్ల్ల ఉంటారు. కర్రలు గిట్ట బాదుతరు. తాళ్ళు కడు తరు లైన్ల ఉంటారు. జనాలు
ఆ ఆ రోజు ఇగా పెద్ద ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు అట్లా పోతున్నారు. అన్నట్టు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లా పోతున్నారు. చాలా మంది పోయిర్రు పెద్ద పెద్దోళ్ళు పో తుర్రు పెద్ద పెద్దోళ్ళక ఏమో అది సపరేట్ రూట్ ఉంది. ఈ ఇప్పుడు నార్మల్గా మన మన అటువంటి వాళ్ళకేమో అది వేరే ఇగా మం దిల కలిపి పోవలే ఆ మంది లది చానా మంది ఉండ్రు ఎట్టా ఉంటారూ అంటే నేను ఒకసారి చే దీనికి పోయినావ శ్రీశైలం బోయినా హలో హలో హలో హలో ఆంటీ హలో హలో వినిపిస్తలేదు ఆంటీ హలో